ఆ బాగున్నారా ఆ బాగున్నాం మీరు బాగున్నారా అండి తిన్నారా అండి ఆ తిన్నామండి తిన్నారా
ఆ తిన్నావండి ఏం కర్రీ చేస్తరు
కర్రీ ఇవాళ వంకాయ చేసానండి మీరు మేమా అండి ఇవాళ ఎగ్ చేసమండి అవున అవును మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి చేసరు
బ్రేక్ఫాస్ట్ అండి దోస
అవునా
అవునండి శేమ్ నేను కూడా దోశ యేసాను ఇక్కడేమో వంకాయ కర్రీ యేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళారు పిల్లలు వెళ్ళారాండి స్కూల్
ఆ స్కూల్ కెళ్ళారండి వాళ్ళకి కూడా లంచ్ పంపించిన ఇంతకు ముందే ట్వెల్
పంపించండి మా పిల్లలకి మార్నింగ్ అండి అవునా మాకు దగ్గరంటదండి ఇక ఈ ఎండలు కూడా అట్లనే ఉన్నా కదండి అవునండి చాలా ఎండలు ఉంటాయి అవునవు
ఆ మొత్తం బాగా వేడి అయితుంది అసలు పిల్లలయితే స్కూల్ కెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోతున్నారు
అవునవునండి చాలా అసలు ఈ సంవత్స అట్లా అంటే వర్షాలు కూడా అట్లనే పడ్డాయి వర్షాల వల్ల ఈ దాని వల్ల ఈ ఎండలు కూడా ఎక్కువనే అనిపిచ్చేట్టున్నాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం అంతధనం కూడా వర్షాలు అవునండి ఈ సంవత్సరం వర్షాలు బాగపడి పంటలు కూడ నష్టం అయితుండే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం బాగా హెవీగా ఉండండి ఈ సంవత్సరం వర్షాలైతే స్టార్టింగ్ లో అయితే వర్షాలు రాలేదు మా సైడ్ తర్వాత మళ్ళీ వర్షాలు బాగా వచ్చి పంటలన్ని నష్టపోనాయి రైతులు పాపం బా అవునవును మాకు కూడా అండి ఇప్పుడైతే అసలు చేన్లలో పంటంత అట్లనే అది అసలు ఏరడానికి లేబర్స్ కూడా దొరకట్లేదండి వాతావరణం వల్ల ఏమైందంటే ఏరడానికి వెళ్ళిన వాళ్ళు కూడా మొత్తం ఎలర్జీ అది ఇది అవుతుంది ఆడ
అదే బాగా ఇబ్బంది అసలు అందుకే ఏరడానికి కూడా ఎక్కువ మంది వస్తలే రండి
డి
ముందు గుత్త తోటి ఏరేటలు గాని ఇప్పుడు కైకిల్ తోటి ఏర్పిస్తున్నామ అండి
ఎంతైనా ఏరుకొని అనేసి అట్ల ఎరిపిస్ మొత్తం చేన్ లో పోయ కంటే కొంచెంమైనా ఎరుకుంటే బెటర్ అనేసి ఏర్పిస్తున్నామండి మావి కూడా అట్లానే అండి ఇప్పుడు అంతా కూడా చేనలలో మొత్తం అవునండి ఎండలైతే బాగానే ఉన్నాయి ఇంకా ఇప్పు అసలైతే ఇది మార్ ఆ ఎంత ధనం ఎండలు ఉన్నాయి ఇంక ఏప్రిల్ నెలలో ఎంత ఎండలు పాపం పిల్లలు చిన్నపిల్లలైతే తట్టు లేదా అండి ఇప్పుడే కూలర్లు వేడం అవుతుంది అన్ని కూడా ఇవన్నీ కూడా అంతా కెమికల్స్ సో అవి ఇవి పొల్యూషన్ వల్లనే ఇట్లా తయారవుతున్నాయండి
అవునవునండి బాగా పొల్యూషన్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక టూ టూ త్రీ త్రీ వెహికల్స్ ఉంటున్నాయండి ముందు మొత్తం సైకిల్ సైకిల్స్ ఎడ్ల బండ్లు అవి ఉండేటివి దానివల్ల అసలు పొల్యూషన్ లేదండి మన ఎక్సర్సైజ్ అయ్యేది ఇప్పుడు అవి వెహికల్స్ ఎక్కువ నడపడం వల్ల
వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అసలు అంటాం గాని కానీ సిటీలో కంటే పల్లెటూరు వాతావరణమే బాగుంది
అవునండి చాలా బాగుంటది వెహికల్స్ తక్కువ ఉంటాయి చెట్లు ఎక్కువ ఉంటాయి
ప్లేస్ ఎక్కువ ఉంటది కదా మల్ల చుట్టూ ట్టు పొలాలు పంట చైన్లు, వరి చైన్లు, వాగులు, వంకలు చూడ్డానికి కూడా ప్రశాంతంగా ఉంటాదండి వాతావరణం చూడ్డానికి ప్రశాంత తంగా ఉంటది మళ్ళీ పొల్యూషన్ తక్కువ ఉంటంది మళ్ళా అనుబంధాలు కూడా మన ఊర్లలో ఉన్నట్టు సిటీలలో ఉండవాడి అస్సలు ఉండవ
పక్క రూమ్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా తెలవది సిటీలో అయితే
సిటీ లైఫ్ అట్ల ఉంట కానీ అసలు సిటీలల్లా చూసుకుంటే అసలు ప ఏమైందో కూడా అదే పక్క రూమ్ ఎవరికి ఏమైనా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవాలంట వాళ్ళ ఉంటారు కానీ ఊరు వాతావరణం అట్లా ఉండదు కదా
ఆహా అట్లా లేదు ఎక్కడంటే మనకి చాలా దూరం రిలేటివ్స్ అయినా గాని అయ
కాని అయ్యో ఏమో అయ్యిందనేసి దగ్గరకొస్తా మనకు సంబంధం లేకున్నా కూడా ఒక కుటుంబం ఆ అవునండి మాకైతే పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అండి చే
డి అట్లా
ఇట్లా ఒక గార్డెన్ లాగా తయారు చేస్త నాకు కళ అండి పొల్యూషన్ లేని వాతావరణం ఎంచుకోవాలన్నా అవున అప్పుడు వాళ్ళందరు కూడా అప్పుటూఉన్నవాళ్ళు ఆ తిండి వల్లనే గట్టి గట్టిగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారన్న కూడా గట్టిగా ఉన్నారు వాళ్ళు అవునవును మన కట్ల లేదు అదే అప్పటి వాళ్ళు ఏంటండి అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అంటే కొడుకో కూతురు వాళ్ళు సిటీలో ఉంటే ఒక వన్ వీక్ వెళ్ళొచ్చినా కాని వాళ్ళ హెల్త్ కూడా కరాబ్ అవుతుంది పొల్యూషన్ ఆ వాళ్ళు మొత్తము పల్లెటూరు వాతావరణ దానికి అలవాటు అయిపోయి అవును అది పొల్యూషన్ లో వెళ్ళేసరికి వాళ్ళ కూడా కట్టుకునే అంత లేదు లేదు అంత మొత్తము ఇది అవుతున్నారండి బాగా పొల్యూషన్ అయిపోతుందండి అవునవును బాగా అవుతుంది పల్లెటూరులో ఏంటంటే చె ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ అయినా గాని చెట్లు తొందరగా ఆక్సిజన్ ఇస్ అవునా అందుకే పల్లెటూరు వాళ్ళు హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఇప్పుడు మొత్తం కూడా సిటీలో పొల్యూషన్ వల్లనే ఎక్కువ పొల్యూషన్ వల్లనే ఇది అవుతున్నారు అవునవును సిటీలలో ఏంటంటే చెట్లు ఎక్కువ ఉండయ్యి పొల్యూషన్ మొత్తం మనమే పీల్చు ఉంటాం మళ్ళ ఇంకొకటి ఏంటంటే మనుషులు కూడా మొత్తము ఇప్పుడు ఊర్ల వాతావరణ ఎట్లుంటది అంటే ఎట్లుంటది అంటే ఓ కొంచెం జాగ ఉన్నా కూడా ఒక నాలుగు చెట్లు పెట్టు వాళ్ళు మందు కొట్టకుండ కొంచం ఆ కూరగాయలు కోసుకొని వండుకుంటా నాచురల్ పండేటివి వండుకుంటారు కాబట్టి హెల్దీగ ఉంటారు ఇగా అదేంటి సిటీలల్లా మొత్తం గూడా ఏదైనా గూడా మందు కొట్టినయ్ అదీ సో డిమాట్లా అట్లాంటి వాటిల మస్త్ స్టోరేజ్ పెట్టుకొని ఉంటరండి ఆ వాటిని మొత్తమూ మందు స్ప్రే చేస్తుంటాదండి అండి ఆ ఇంకేంటంటే ఫ్రీజర్ తోటి కూలింగ్ తోటి ఉంటది వన్ వీక్ అయినా
ఏ అట్టనే అదీ స్మార్ట్ పాయింట్ నుంచి బయటికి తీసిన వెంటనే అదీ ఎండి పోయినట్టు అయితయండీ. ఆ అదే మన దగ్గర అయితే వన్ వీక్ అయినా గానీ ఫ్రెష్
ఫ్రెష్ గ ఇక బయటొచ్చిన బాగుంటాయి. మనం మార్కెట్ లో తీసుకచ్చుకుంటం కాబట్టీ ఊ ఇక్కడ దగ్గర ఉన్నా చ చుట్టుపక్కల ఊర్ల నుంచెల్లీ పండించిన కూరగాయలు కాబట్టీ ఒక వారం రోజులుంచిన పెద్ద ఫరక్ పడదు. మంచిగా ఉంటయి. మంచిగా ఫ్రెష్గా ఉంటయ్ టె టేస్ట్ కూడా బాగుంటాయండీ టేస్ట్ కూడా బాగుంటయి అదే సిటీల టె అంతా టేస్ట్ అనిప అనిపియవు టేస్ట్ అది అనిపియవు అసలు ఆ అప్పటి వాళ్ళదే వేరే అండి అప్పుడు తిండ్లు వాళ్ళు జొన్న, గటక, రొట్టే, అంబలీ ఆ అవన్నీ గూడా హెల్దీ ఫుడ్ వాళ్ళు బియ్యం తోటి చేస్తామన్ ఏం తినకపోతుంటెనండీ మొత్తం జొన్నలూ, రాగులూ, సజ్జలూ ఆ అట్లా అన్ని రకాలైనటువంటి దాని పండించెటోళ్లు వాటినే పండించెంటోళ్ళు వాటినే తినెటోళ్ళు ఆ అవునవును దాని వల్ల వాళ్ళకి అసలు రోగం అంటే ఏ అనేది లేదూ మళ్ళ రెట్టింపు తినెటోళ్లు. ఇంకేంటంటే కరెక్ట్ ఒక పూట తినకపోయినా డైలీ టూ టైమ్స్ తిన్నా గానీ వాళ్ళూ హెల్దీగా ఉండేవాళ్ళు. హెల్దీగా ఉండేవాళ్ళు పని గూడా అట్లనే చేసేవాళ్ళు. అవును గట్టిగా పనిచేసిళ్ళు అప్పటి కూరలు గూడా బాగా రుచిగ ఉండే అండ్ల ఏమెయ్యకున్నా గూడా అదీ ఆ మస్తు రుచిగా ఉండేది కానీ ఇప్పటి మాసైడ్ అంటే కుండలలో అంటే చిన్న పా పాట్ దొరుకుతయి గదా అవును వాటిలో చేసేవాళ్ళు టేస్ట్ బాగుండేవి. మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళండీ. ఆ ఇప్పుడు అ గంజులలో గ్యాస్ లో చేయడం వల్లా అవును అంతా అన్నీ రకాలు వేస్తం గనీ అంత టేస్ట్ కానీ ఇప్పుడు మళ్ళీ అప్పటికాలం మళ్ళీ వచ్చి మళ్ళీ కుండలలో వంట చేస్తాను అవునవునండి మార్కె మొత్తం అవే అమ్ముతున్నారు అ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడన్న దగ్గర కుమ్మరి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకొని చేసుకొని అండ్ల వంట చేసుకుంటున్నారు. ఎంతైనా అండ్ల టేస్ట్ వేరే అనిపిస్తది. కనీ వాటిలో చేయాలంటే కట్టెలో పోయి మీద చేస్తేనే బాగుంటదండీ. ఇదీ గ్యాస్ లో చేస్తే ఏంటంటే టే మంట సేమ్ ఒకటేలాగా వస్తది. కుండలు చిట్లిపోతున్నాయి అవును చిట్లిపో అదీ పొయ్యి మీద అంటే మంచా అంత చుట్టుపక్కల అంతా ఇస్తుంది అవును కుండకి మంచిగ అన్నం కూడా టేస్ట్ గా ఏది వండిన కానీ టేస్ట్ అవును ఏది మంచిగ టేస్ట్ ఉంటది. ఏదైనా గూడా మనకు హెల్దీగ ఉంటది. ఆ అనక్ ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టుకి టేస్ట్ అండీ. రెండు విధాలు కూడా మన ఆరోగ్
ఆ మంచిదండ్
కానీ ఇగ రాబోయే రోజులల్లో ఈ అనారోగ్యాల వల్లా చాలా అట్లనే చేస్తరు గ్యాస్ మీద ఐనా పర్లేదు. గనీ పాత పద్ధతులనీ అలవాటు చేస్ పెట్టుకుంటున్నరండీ చాలా మందీ ఆ ఊ చాలా మందీ పాత పద్ అసలు ఇప్పుడు పాలు కూడ కొంతమందీ పాల ప్యాకిట్లు వాడుతున్నారు గానీ అది అట్ల లేదండీ ఆ ఇట్ల అమ్మే వాళ్ళు వస్తరు కట్టుకుంటే మేము టే రోజు ఆ ఏంటండి న్యాచురల్ పాల్ ఇవి బర్లే దగ్గర నుంచి అండి మేంకూడా అంటే యూరియా అదిఇది కలుపుతా అంటరు కదా అవున భయం వేస్తది చిన్న పిల్లలకి అట్లా అవును మా దగ్గర మీరు మేము కూడా బర్లపాలే తీసుకుంటాం అవునా తీసుకొని ఇంకా దాంట్లో కొన్ని పాలు తీసుకొని నే కొన్ని పెరుగు కూడా పెట్టుకొని ఆ పెరుగుతోనే తింటాం. అవునా ప్యాకెట్ పెరుగు కూడా అంత టేస్ట్ ఉండదండి ఇప్పుడు మనం చేసినప్ పెరుగు చాలా స్వీట్ గా కమ్మగ ఉంటాది తినడానికి కూడా తినడానికి బాగుంటది కానీ ఇది అట్లా కాదు చేసేవాళ్ళు నెయ్యి చేసేవాళ్ళు ఎంత స్వీట్ గా ఉండేటివండి అవి ఇప్పుడు ప బయట మార్కెట్ లో దొరి కే నెయ్యి అవన్నీ కెమికల్స్ కలిపినవి చేస్తారు కాని అంతే ఏం ఉండదు కాని టేస్ట్ ఉండదు. అస్సలు స్మెల్ల్ రాదు ఇప్పుడు మన ఇం ఇంట్లో చేసుకునే నెయ్యి బాక్స్ లో పెట్టినా గాని ఇంత స్మెల్ వస్తదండి టేస్ట్ కూడా బాగుంటది. అంత టేస్ట్ ఉంటది అంత కూడా బాగుంటది అదే మా ఇంట్లో మా అమ్మ చేస్ చాలా టేస్ట్ ఉంటందండి ఆ ఆ ఆ అవునవున్
ఆ సరే అండి